మ్ హలో బావున్నావా
బావున్నా నువ్వ్ బావున్నావా
మ్ హు బాగున్నా ఏం చేస్తున్నావ్
నేనా ఏమి నేను కూర్చోనున్నా నువ్వు
నేనా నేను ఖాళీనే ఓల్డ్ ఫోటోస్ ఏదో ఫోన్ లో ఉంటే చూస్తా ఉన్నా
ఫోటోసా చైల్డ్ హుడ్ మెమోరీస్ గుర్తుకొచ్చాయా చూస్తానే
మ్ నిజం చూస్తూనే నువ్వే నవ్వు వస్తుంది నాకు
మ్మ్ మ్ మ్మ్ నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేవు
నేను చాలా సైలెంట్ గా
మ్ సైలంట్ అంటే నమ్మర్లేదు చాలా నాటీగా ఉంటావు గాని
ఇంట్లో సైలెంట్ ఆహ్
ఊ అంటే చాలా నాటీగా ఉంటాది సలు నువ్వు నాటీ అంటే మన క్లాసు వాళ్ళు నమ్మర్ ట్రు నే నమ్ముతాలే చాలా కామ్ గా ఉం టవ్ కదా ఇప్పుడు
ఇంకా అదే ఆక్టింగ్ అ
మ్ ఏం సైలిన్గా ఉండడం టైపింగ్ చేస్తనావా క్లాస్ టు సైలెంట్ గా ఉండేటట్టు
ప పరిచయం గావడానికి కు టైం ప
టైం పడుతు హ్మ్ హ్మ్
చిన్నవుడు ఎలా ఉండేవి
ఇంకా తిన్నావా
హ్మ్ తిన్నా నువ్వు తిన్నావ
హ్మ్ తిన్నా
చిన్నప్పుడు ఎలా ఉండేదానివి
నేనా నేను ఫుల్ మిస్షిఫ్ నిలే ఒక రోజు స్కూల్ కి వెళ్ళకుండా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయా
మళ్ళా ఏం జరిగింది
మొన్న వచ్చి ఈవినింగ్ ఇంటికి వచ్చాక ఫుల్ తిట్లు ఇంట్లో ఫుల్లు తిట్లు పన్నాయ్
కావాలే చెప్పుకొని వెళ్లి పోతే ఏలా
హ్మ్ అప్పుడు చిన్నప్పుడు కదా ఏం తెలుస్తుంది ఇంకా హ్మ్ అయితే హ్మ్ అట్ల జరిగింది ఇంట్లో ఆ రోజు
హ్మ్ హు నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగిండే చిన్నప్పుడు అది ఒక గుర్తుంది నాకు అదా ఒకసారి స్కూల్ ఫంక్షన్ నాన అప్పుడు డ్యాన్స్ చేస్తూ స్టేజ్ మీద పడి పోయినా నేను
హ్మ్ భలే కామెడి అసలు అందరి ముందర పడితే ఏమన్నా ఉంటుందా
చాలా ఏదో ఒక రకంగా అనిపిచ్చేస్తుంది
హ్మ్మ్ అ అంతే నేను ఒకసారి ఏమైంది తెలుసా స్కూల్ లో వర్షం పడతాంది కార్డార్ లో అది తుంపెరా పడినప్పుడు కొంచెం కార్డార్ లో పడుతుంది అప్పుడు పడిన చూడు ఒకసారి కాదు నిన్న మహేష్ సార్ అని ఆ సార్ ముందర అ స్లిప్పై పడిన తెల్సునా మానం పోయింది నాది మా సీనియర్స్ ముందర ఆ సార్ ముందర ఎట్లా పడిన అంటే వెనకాల అంతా నానిపోయింది
హయ్యో
ఉ మ్ ఇంకొక స వానొచ్చీ అ ఇ ఎగ్జామ్లో లో పెన్సిలే మచిపోయినా తీసుకు కొనేది లేది
మ్ మరి ఏం చేస్తివి మల్ల ఎక్జామ్ లో
ఉ అలా వచ్చి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాక అందర దగ్గర అడుకుంటా ఉన్నిన అంతే ఇంకేమి చేసేది
మ్ అదేలే ఏం చేస్తాం
ఇంకా అది చూసి మేడం కూడా నవ్వుకున్ అట్ట అనింది
టీచర్ ఏమనలేదా
మ్ అవును నిజమే అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ చాలా తక్కువ కదా అసలు ఏం తెలియకుండా ఉనిన్నే మనకి
మ్ వే టెన్షన్ ఇంకేమి ఉండదు
అ
ఇప్పుడు
చేసే సాలు ఇంకా మార్క్స్ తెచ్చుకుంటే చాలు అనుకుంటా ఉండేవాళ్ళం ఇప్పుడు అసలు ఫ్యూత్ ఫ్యూచర్ అంట కరియర్ అంట జాబ్ అంటా ఏంటి ఇవంత
చేరు
మ్ ఇంకా నీ ఫేవరెట్ చైల్డ్హుడ్ కార్టూన్స్ ఏం
ఏమఅవన్నా చిన్నగా వస్తానయ్యా లేదు వాటికెంత
అసలు ఎంత కష్టపడలో స్వామి ఇప్పుడు జాబ్లు తెచుకోవాలంటే ముందు ఐదు క్లాస్ ఆరు క్లాస్ చదువుకున్నా గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసానున్నాయి
మ్ కదా ఇది మా అక్క వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు నేను ఫిఫ్త్ లో ఉన్నప్పుడు వాళ్ళకి తక ఐపోంది ఆ టైమ్ లో ఎందుక జాబ్ లొస్త అమ్మి వాళ్ళ కూడా మంచి సాలరీస్ బాగుంటండ అప్పుడు సాఫ్ట్వేర్ లోనే
మ్
కానీ మన జెనరేషన్ కి వచ్చ చాల ఎందుకు ఇట్లా అయిపోయిందో
ఉ ఏ వచ్చేసి మొత్తం అదే చేస్తాంది. వర్కు ఇంకా వీళ్ళకి మనుషులు అవసరం లే లేదంట. అందుకు పాటు పడతారు ఒక్కొక్కరు.
ఏం చేస్తారు. లాస్ట్ కి స్వామిని నాకు భయం అవుతుంది. ఇన్ని నేను ఆలో చదివి ఇంట్లో కూర్చోలంటే ఎంత ఇదిగా ఉంటుంది.
అవును అసలు మా నానమ్మ వాళ్ళ కాలంలో మా నానమ్మ అయితే ఫిఫ్త్ క్లాస్ ఎంతో చదివింది. అంతే మళ్ళా మా డాడీ ఎప్పుడో పుట్టిన తర్వాత మా నానమ్మకి జాబ్ వచ్చింది. గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు ఆమెకి సిక్స్టీన్ సెవెంటీ థౌసండ్. పించెను వస్తుంది ఫిఫ్త్ క్లాస్ చదివి టీచర్ అయిననంటే చూడ వాళ్ళమ్ని ఎట్లా ఉన్నిండడిల్లా ఇంకా ఏమైనా కార్టూన్స్ ఏమైనా చూస్తావా హలో
కదా
హ్మ్ కాటన్స్ ఏమని చూస్తావా అంటే
పాలి లేది ఏదో గవర్మెంట్ చర్ ఎత్
ఉ నా కు ఆ చెప్ టామ్మెంజెర్రీ మోటు పతు ఇంకా అదే రుద్ర అంతా చూస్తా నేను అదే పని నాకు ఇంట్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్
ఆ హా నేను అంతేలే
అసలు తినేటప్పుడు కూడా ఆ యూట్యూబ్ లో అనామిక శారదా వీడియోస్ ఉంటాయి కదా కార్టూన్ వి
ఆ
అవి అవి ఉండాల ఖచ్చితంగా టీవీలో అన్నా, అవి అవి కాఫీ ఉండాలా కచ్చితంగా టీవీలో అన్న, వేసుకొని చూస్తాం లేకుంటే ఫోన్లన్నా పక్కన పెట్టుకొని, ఏంటి కార్టూన్ లో మోటు పతులు, రుద్ర అంతా చూసుకొని, తింటా ఉంటాం. నేను మా అక్క. నేను మా అక్కతో పాటి మా అమ్మ కూడా చూస్ ఇంగ మాఅమ్మకు రిమోట్ కూడా ఈం మేము
లేంత కార్టూన్స్ ఎంతవరకు
హ్మ్
సేవింగ్స్ అయితే తరమే
హు ఉ ఆ అంతేలే ఇంకా గేమ్స్ ఏమైనా ఆడతావా
నేను
ఉమ్
నేనే అయితే హైడన్ సిక్కు అలాంటివి ఆడతాయి ఇక్కడ ఊ యం క్రికెట్టు అంటే నా నాకు రాదు వేరే వాళ్ళు ఆడ తంటరు చు చూసాక బావుంటుంది.
హ్మ్ అవును అసలు క్రికెట్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో నేనూ అంతే స్కిప్పింగ్, ఖోఖో, క్రికెట్ ఎవరైనా టీమ్ ఉంటే క్రికెట్ ఆడతా గాని లేదంటే చూస్తా ఉంటా టీవీ లో ఇప్పుడు ఎట్లా అయి పిఎల్స్ జరుగుతన్నాయ్ కదా
ఈరోజు ఫైనల్ గదా
ఊ అవును ఈరోజు ఫైనల్ ఈరోజు మా కజిన్స్ అంతా వస్తన్నారు అందరూ మాకు ఆపోజిట్ అన్నమాట ఆ ర్సి బీ కి అంటే అన్న వాళ్ళందరూ హైదరాబాద్ కి సపోర్ట్ చేశారు వాళ్ళకి టీమ్ మొన్న ఓడిపోయింది కదా ఇంకా ఉంది ఈరోజు ఈ రోజు గాని ఓడిపో తే ఇంగ మాకు ఉంది.
ఆహా
హ్మ్ కా హను సూస్తావా ఐ ఈరోజు ఫైనాల్సు హలో
ఓడిపోదని అనుకుంటా నేనైతే
హ్మ్మ్ ఏమో అది ఒ ఒక్కటి ఉంటుంది కదా ఎక్కడో ఒక సైడ్ కార్నర్ లో ఓడిపోదు అని
తరా
హ్మ్ ఆడతారు ప లేదు బానే ఆడతాడు.
అంటే అర్ అంటే ఆ స్కోర్ కి ఎలా నేను మొన్న ఏమనుకున్నా ఆర్ ఆరే గెలుస్తుంది అనుకున్నా.
నేను అట్లా అనుకున్నా అంటే జీతి వాళ్ళు అంతేం ఆడరులే అనుకొంటే వాళ్ళు చూస్తే బాగా ఆడినారు ఇద్దరు స్టార్టింగ్ లోనే
ఆ
హ్మ్ పాపమ్ వాడు ఏడ్చేసినాడు. ఏడ్చేసినాడంట కదా
నేను ఆర్ సి బి అందుకే ఆర్ ఆర్ ఏ
హ్మ్ అయినా వాళ్ళు చాలా లక్ తో క్వాలిఫైని గెలిచిన ప్లే ఆఫ్స్ కొచ్చిందా ఫస్ట్ జి ఆర్ సి బి, జి టి, ఎస్ ఆర్ హెచ్ క్వాలిఫై అయిపోయినారు మళ్ళా వాళ్ళెట్లో చ్చునార్ ఆర్ ఆర్ రన్ రేట్ చూసి మళ్ళా ఇది ఇది అంటే చానా ఓడిపోయిన తర్వాత ఇంకా ఆర్ ఆర్ క్వాలిఫై అయింది లాస్ట్ కి
ఓహో
ఇంకేమి తిన్నవా
ఆ తినాల
నేన్ కూడా ఇంకా తిన్లా తింటా ఇంగ వెళ్లి
ఉ సరే అయితే తిను నేను వెళ్ళి తింటా
ఉం సరే బాయ్
హ్మ్మ్ బాయ్